హలో బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి కూర్చున్నాము ఇప్పుడే షాపింగ్ ఎళ్లేసి వచ్చాము
ఏం షాపింగ్ చేశారు
మ్ ఏంలే అండి కొంచెం ఒక శారీ తీసుకోవాలనేసి డబ్బులు దాచుకున్నా నాను
ఉమ్
అయితే దానికి ఈ రోజు ఇంగా టైమ్ వచ్చింది ఫ్రెండ్స్ తో వెళ్ళి తీసుకొని వచ్చామండి ఒక పట్టు చీర టైపు
ఎంత పడిందండి ఒ ఒక పట్టు చీర
ఆ రెం పదిహేను వందల నుండే ఉన్నాయండి పట్టు చీరలు
ఆ అవునండి
ఉ కాకపోతే ఇంగా మేము మంచిదే తీసుకున్నానండి ఒక మూడు వేలల్లో తీసు కున్నాను బాగుంది వర్క్ వేయించుకోవాలండి ఇచ్చి రావాలి
మ్ వర్క్ ఎపిస్తారా మీర్
ఉమ్ అవునండి
షాపింగ్ ఎక్కడ ఎక్కడ చేశారండి మీరు
ఉ కాషమ్ ఉందండి ఇక్కడ పెద్దగా
మ్ అందులో బాగుంటాయా
బాగుంటాయిండి కాకపోతే ఇప్పుడు ఉగాది పండు గకి స్టాక్ అంతా అయిపోయింది అండి కొత్తది వచ్చింది లోడ్ డిసఎం లో
ఓకే అండి
అదంతా ఇంకా వర్కర్స్ తో దించిస్తారంట నైట్ అరేంజ్ చేస్తారంట మొత్తం సదు ఇస్తారంట
ఆ ఓకే
కొత్త కొత్త స్టాక్ వచ్చింది అనేసి కొంచెం మా ఫ్రెండ్స్ తీసుకోలేదు ఇగా మళ్ళీ రేపొస్తామని
మరి మీరు గూడా రేపే తీసుకోపోయారు సార్
ఇగా నచ్చిందండి బానే ఉంది ఇది కూడా కొత్త మోడలు
కొత్తమోడల్ ఏ ఆ కొత్త మెడలా
ఉమ్
ఇంగా నచ్చిందిగదా ఏమో అండి రేపు అంటే చూడాలి ఇంకా వాళ్ళు పిలుస్తారు
ఓకే అండి
దాన్ని బట్టి వెళ్తానండి
అవునా
మ్మ్ హ్హ్
లేసి ఇప్పుడు ఒకటేసారా మళ్ళీ వచ్చి
ఏంటండి
అన్నం తినేేశారా షాపింగ్ కు వెళ్ళేసి వచ్చి ఇగా అంటున్నా
తిన్నామండి ఆ ఫ్రెంచ్ జ్యూస్ ఇప్పుడు సమ్మర్ కదండీ జ్యూసెస్ అవి ఇవి అమ్ముతున్నారు
అవునండి
మ్మ్ అయితే ఫ్రెండ్స్ జ్యూస్ తాపిచ్చారండి
ఎంతకాలం కదా జ్యూస్ చల్లగా ఉంటదని
మ్మ్ అందుకే జ్యూస్ తాగాము ఇంగా వచ్చేసాము ఇంటికి
ఎండ బానే కొడుతోంది కదండీ
అవునండి బాగా కొడుతుంది ఎండ అసలు ఏంటో ఏమో వ విపరీతంగా కొడు తుంది వాతావరణం అసలు వర్షాలు ఉన్నాయంటే కదండి ఆరో పదహారో తారీకు ఏమో
ఉంది అంటా అండి
అంటున్నారు అసలు ఏంటో ఏమో ఈ వాతావరణం ఇట్లా అయింది
ఆ ఎండగోడుతుంది వానబడుతుంది చలి పెడుతుంది అసలు ఎప్పుడూ వెదర్ చేంజ్ తెలుస్తలేదండీ
అవునండి ఎప్పుడు ఎట్లా ఉండేది తెలుస్తలేదు అసలు ఇంత ఘోరంగా
కొత్తగా ఉండాలండి
అవునండి అసలు వామ్మో
పిల్లలకి కూడా చిన్న చిన్న రాసెస్ వస్తున్నాయండి ఇప్పుడు బాడీకి వేడీకి
అవునా అండి మీరు ఇట్లా డాక్టర్ ఇచ్చిన సబ్బు పెడతారా లేకపోతే మీరే ఏమన్నా నార్మల్ గా పెట్టేేస్తారా అండి
మేము నార్మల్ గా పెట్టేస్తామండి డాక్టర్ ఇచ్చింది ఏం పెట్టం
అవునా
తనేమో ఇప్పుడు పాప పెద్దగా అయింది కదా ఇప్పుడు నార్మల్ సొప్ యూజ్ చేస్తామండి
అవునా అండి
చిన్నప్పుడంటే డాక్టరు ఇచ్చిన సోపే ఫీడ్ చేసేది
అవునండి ఇప్పుడు మరి మీకంటే డ్రెస్ ఉంది ఉగాదికి పాపకి తీసుకుంటారా
ఆ చేయ్యాలండి షాపింగ్
మరి లేకపోతే మీ మీ మీకులాగానే పాపకు కూడా ఒక క్లాత్ తీసుకొని కుట్టియండి మంచి స్టైల్ గా కుడుతది
కుడుతది గాని తను కుచ్చుకబోతుంది అంటుంది అందుకని రెడీమేడ్ గా కొన్నా భోజనం చేస్తున్నానండి
అవునా అండి మెత్తగా ఉండాలా పాపకి
వద్దు అసలే ఆ ఇప్పుడు ఆల్రెడీ ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తే అది ఇంతవరకు వేసుకోలేదు కొత్తది అట్లనే ఉందండి అది ఏద్దామని చూస్తున్నా
అవునా అండి ఇప్పుడు పాపయి కొత్త కొత్త కొత్తవి పొట్టిగా అయిపోయినా ఏం చేస్తారండి మీ అన్నయ వాళ్ళ పాపకి ఇస్తారా
ఆ మొన్ననే తీసుకెళ్ళింది అన్నయ్య వాళ్ళ పాపకి
హ్హ్ వేయ్యొచ్చండి పట్టులంగ జాకెట్లు అవి ఇవి ఉంటాయి వారికి ఇవ్వచ్చు వాళ్ళకి ఆ త ఆ అక్క కూడా మంచిదండి ఏమనుకోదు అట్లా అంటి ఇష్టమే అక్కకి
ఇస్తున్నా అండి ఇచ్చేసా బాంగిల్స్ అవన్నీ ఇచ్చిన
ఇ ఇంకో ఇంకో అక్క ఉంటదండి ఇంకో కళ్యాణ్ అక్క అని తనకిో పెద్దయి
ఆ తనకి ఎప్పుడు ఇవ్వాళేదండి మనము
తను అలానే చేస్తానండి ఎప్పుడు అసలు వేసుకోము ఇట్లా అలవట్లేదు అదిదని అంట ఉంటది కానీ మేము ఇంకా కొందరు అట్ల ఉంటారు కదా అండి
కొందరు ఉంటారండి అట్లా మా ఇం చెట్ అట్లా కొంతరికి ఉంటంది కొందరు మంచిగా ఫ్రీజ ఉంటారు కొన్ని అ ట్లా
అవునండి మీరు మీరు మైలా సంగంలో ఉన్నారా అండి మీ ఊర్లో
లేదండి
ఆ ఎందుకండి ఉండకపోయారా కొంచెం మంచిగా ఉండేది
అంటే మేము ఇంతకుముందు సిటీలో ఉన్నప్పుడు ఉన్నాము కానీ మాకు ట్రాన్స్ఫర్ అయ్యి తీసేసుకున్నామండి అంటే పోవడం కావడం ఇబ్బంది అవుతుందని తీసేసుకున్నాము అక్కడ ఉన్నప్పుడు ఉండేది ఒక దగ్గరు ఉంటే సరిపోతుదనా అక్కడ ఉన్నాము కాని నచ్చది ఊర్లో లే ఏమైనా ఊర్లో అత్త్య వాళ్ళే ఉంటారు కదా
అవునా అండి
వాళ్ళే ఇక అని నిన్న మళ్ళీ తిరగడం అయితది అప్పుడు ముందు ద్రంగా ఉండేది రావడం ఇబ్బంది అయితదని మీటింగ్ ఉన్నప్పుడల్లా రావాలి కదా అన్డి
అవునండి
ఇట్లా ఇబ్బంది అవుతుందని ఆ మా అత్త్య వద్దన్నదాంన్ని అందుకే ఉండలేదు
అవునా అవునులేండి అయితే ఇప్పుడు రేప్ ప్పు సాయంత్రం వస్తారా అండి సెకండ్ సాటర్డే ఉంటే
ఆ వస్తామండి
ఓకేనా మరి అన్నయ్య గారు ఏమనరా అండి
సండే వస్తాను
రండి కొంచెం వీళ్ళకి హెల్త్ సెట్ అయిద్ది మీరు ఇప్పుడు రోజులు కూడా గడుస్తాయి కదా కొంచెం
అవునండి వస్తా వస్తాం పాపం తీసుకొని వచ్చి మళ్ళీ సండే ఈవినింగ్ ఇటుొచ్చి ఇట్ రావాలండి మండే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి పాపకి రేపటి నుంచి
అదే అండి కొంచం ఏమన్నా రేపు ఏ మండే రోజు ఏం ఎగ్జామ్ ఉందో ఆ రోజు బుక్స్ తెచ్చుకోండి ఇక్కడ పాప చదువుకుంటది మీకు కూడా కొంచెం వీళ్ళకి హెల్ప్ చేసినట్టుంటది
అవునండి రావాలి కంపల్సరీ వస్తామండి
ఒక గంటే కదా అండి మంచిగా రావచ్చు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు ఉండొచ్చు మళ్ళీ వెళ్ళొచ్చు ఏముంది
అవునండి వచ్చి చే వస్తాం
రండి ఏం కాదు మంచిగా మీకు కూడా ఇది ఇది అయిపోయినట్టుంటది ప్రాజెక్ట్ మళ్ళీ వాళ్ళకు అమ్మకి అమ్మకి హెల్ప్ చేసుకున్నట్టుంటది
ఈ రోజు ఫిష్ కర్రీ చేసిళంట కదా ఫిష్ పెట్టిండ్రా ట ఊర్లో
ఏంటండి
ఫిష్ పట్టిన్ డా ఊర్లో ఈ రోజు
అవునండి పట్టారంట అండి మమ్మల్ని కూడా అడిగారు గాని మా అత్తయ్య గారు లేరు కదా ఊర్ కెళ్లారనేసీ తీసుకోలేదు పట్టారంట అండి మంచియి ఇచ్చారంట పెద్ద పెద్దయి ఏంటండి
మీరు వండొచ్చు కదా అండి మీ అత్తయ్య లేకపోతే
ఆ ఉండొచ్చండి కాకపోతే ఇంకా ఎవరరూ కడిగేవారు లేరు మా మామయ్యకి ఇంగా అత్తమ లేదు కాబట్టి ఒక్కడే పని మొత్తం చూసుకోవాలి బాయ దగ్గర కాబ తీరదు కరక్క లేదండి లేదండి కడి ఇయర అండి ఎందుకంటే చెరువులో పడుతున్నారు కదా అదే మార్ కేజీలు లో తెచ్చుకుంటే వాడికి కడిగి ముక్కలు కోసి ఇస్తారండి ఫ్రెష్ గా ఆ ఇది ఏదై తే మనం ఓన్లీ చేప తెచ్చుకొని మనమే కడుక్కోవాలండి
ఉ అట్లాగే కడగడం కష్టమే అండి అట్లయితే
మీ అన్నయ్యకి అడుగుతారంండి కాకపోతే ఇంకా కొంచెం బదిలాడాలి మీ వాళ్ళకి మా మామయ్య గారికి రాదు కడగడం వండాలి పిల్లలు
మీ బాపమ్మ ఉంది కదా
లేదండి ఆమె ఎన్ని రోజులు అడిగేది కానీ ఇప్పుడు కడగట్లేదండి తను
కొంచెం కడగంటి అంటే కడగకపోవ
ఆ కడగట్లేదండి కొంచెం తనకి ఇంగా అంత పట్టు ఉండట్లేదు చేతుల్లో ఇట్లా కత్తిపీటాతోని
తీసి పెట్ నా కడగలేక పోయిన ఇగ
అయినా ఇంకా మేము మొన్న మటనే వండినాం ఆ రోజే మళ్ళీ చికెన్ అయింది
ఉ
ఆ మటన్ చికెన్ రెం రోజు వరుసగా అయింది మళ్ళీ మేము వేములవాడ వెళ్తాంమనగానే అన్నయ ఫిష్ తెచ్చాడండి ఆ రోజు కూడా వండాం గదా
ఉవు
మళ్ళీ ఇంకా రో కీట్లనే అయితే మళ్ళీ మోషన్స్ అయితేమో మా పాపకి ఇష్టం అండి పిష్ ఆ చికెన్ మటన్ కూడా మంచిగా తింటదండి ముక్కలు పెడితే
అది ఇప్పుడు పిల్లలకు కూడా పెట్టాలండి మంచిగా ఫుడ్
అదే అండి ఇప్పుడు మళ్ళా చేపలు తిన్నద అనుకో మోషన్స్ అవి ఇవి అయితే మళ్ళా ప్రాబ్లమ్ అవుతుది కదా అండి
అ అవుతదండి
ఆ అట్లానేసి ఇంకా పెట్
ముందు వాళ్ళు తీసుకున్నంటగా
అండి ఎన్ని కేజీస్ అండి
తెలియదండి నిన్న కానీ తీసుకున్నానుని తెలుసు
అదే మీరు ఇంగ రేపు సాయంత్రం వస్తే మీరే ఉండొచ్చు
లేదు ఆ లేదు చేసినామన్నారు వంట
ఊ హు వండారంటనా
ఉలంద
ఊ మరి మీకుచిర్ర రండి
అవు ఉంచినాలే ఇక నేను అడగలే మా చెల్ల వాళ్ళ హస్బెండ్ చెప్పారు నాకు
అవునా ఇక్కడే ఉన్నాడా తను
ఉన్నాడు
అవునా తనకి ఎలా తెలుసండి
చిల్ల కాల్ జేస్తే చెప్పిందంట
అవునా అదే అండి కాకపోతే కొంచెం ఇప్పుడు ఏదో ఒక టాపిక్ వస్తుంది మనకి కొంచెం మాట్లాడొస్తుంది అని వాళ్ళతో మాట్లాడుతామండి కొంచెం ఊ కొంచెం ఇబ్బంది కదా ఇప్పుడు మీరే చూసుకోండి మీరు మాట్లాడగలుగుతారా అన్నయ్యతో ఆ ఇప్పుడు గల్స్ గల్సే ఏట్ లో కవర్ అయితుంది అని వద్దులే అని చెప్పేసేయంండి జెంట్స్
ఆ చెప్తానండి చెప్తా ఆపిట్ నిజ
చెల్ల చేయొచ్చు కాని వాసు అని చెప్
ఆ
ఉమ్ మల్ల మనము ఫీల్ ఎందుకులేండి ఇంగ దాంతో ఏం వస్తాయి ఏదో రెండు వేలు వస్తాయి అట్లా ఖర్చులకి
ఉ
సంతోషం ఎంతొచ్చినా సంతోషం మ్ ఉ సరే మరి అండి